ఆ
హలో
హాయ్ అండి బవు బావున్నారు అండి మీరు
బాగున్నా మండి మీరెలా ఉన్నారు
మేము చాలా బాగున్నా మండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పటి దాకా పని ఉండే అండి వాకిలు ఉడ్చిన సాయంత్రము బోల్లు కడిగేసి ఇప్పుడే బియ్యం కడిగి గ్యాస్ మీద పెట్టినా అం డి నానా బెట్టి వంట చేసే ముందు కొంచెం నానా బెట్టి వాడితే మంచి ఉంటదని నాన్న బెట్టినా అండి
ఏం కూర వండిడ్రండి
ఈ రోజు పొద్దున క్యారెట్ అనీనా బాక్స్ కు స్కూల్ పిల్ల గాని లంచ్ కి మధ్యాహ్నం అయితే బీరకాయ కర్రీ చేసినండి ఇప్పుడు అండాలండి నైట్ అదే ఉన్నది కొంచము కాకపోతే ఏమైనా ఎగ్ ఆమ్లెట్ అన్న ఎదన్న వేసుకోవాలండి
ఎగ్గామ్లెట్ చేస్తాం అనుకుంటను అయితే
ఆ
ఎగ్ ఆమ్లెట్లా ఎగ్ ఆమ్లెట్ చేస్తారా లేకపోతే పులుసు ఫ్రై ఇమన్నా
ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాము ఈ ఈ సాయంత్రం పూటకు కాకపోతే ఎగ్గు తో పాటు పులుసు వేసుకుంటాము ఉల్లిగడ్డలు కడిగేసి చింతపండును నానబెట్ పెట్టి ఉల్లిగడ్డలు కడేసినంక అది కోడిగుడ్లను కూడా ఉడకబేడతామండి ఉడక బేట్టి నూనె గిన్నెలో నూనె వేసిన తర్వాత పోపు గింజలు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎసి కొంచెం మగ్గాక ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ ఎసి పసుపు వేసిన తర్వాత చింతచారు పోసుకుంటామ అండి ఎగ్గులు నూనె ఇలా డీప్ ఫ్రై ఇట్లా చేసిన తర్వాత అవి కూడా కొంచెం కొంచెం ఇలా రంధ్రాలు కడిసి చాక్తోటి అటు ఘాట్లు పెట్టి పులుసులో వేసి మరిగించుకుంటాము
రోజు తింటారా అండి ఎక్సల్ కాకపోతే ఇట్లా వారానికి కోకసారి ఏమన్నా తింటా
రోజు తినమండి ఎగ్గులు అంటే రోజు తినము మేము ఎక్కువ శాతము శుక్రవారము సోమవారము శనివారంము ఈ మూడు వారాలు తినమండి ఇ తినే వారాలు అన్ని ఉన్నా కూడా తినము కాకపోతే మనకు ఏదైనా ఇష్టంగా సాయంత్రం పూటన కూర లేనప్పుడు ఈ మిగతా వారాలలా తింటామ్ కంపల్సరీ అయితే తినాలని లేదు కాకపోతే కూర నచ్చినప్పుడు తింటమ్ ఎగ్గామ్లేట్ వేసుకొని సరిపోక పోయినప్పుడు
ఓ కూరగాయలలో ఏ కూర అంటే ఇష్టం అండి మీకు బాగా
పప్పు చారు అంటే చాలా ఇష్టం అండి నాకు
పప్పు చార్ ఎట్ల చేస్త స్తారు ముద్దపప్ప లేకపోతే ఎట్ల సాంబార
ముద్దపప్పు అయినా ఓకే మంచి మంచిగనే ఉంటది ముద్దపప్పు వేసి ఒక వారం ఒక ముద్దపప్పు వేసి వట్టి చారు చేస్త పచ్చి పలుసులాగా చార్ విస్కి ఉల్లిగడ్డ కడిగేసి చిన్న చిన్న పీసులుగా చార్లో వేసి ఉప్పుేసి పచ్చిమిరపకాయలు కాల్చి పిసుకుతనండి
అవున
కుక్కర్ల పప్పుేసి ఎల్లిగడ్డ చిలికరేసి ఉప్పేసి తగినంత ఉప్పేసి ముద్దపప్పు చేస్తాను ఒక వారం హమ్ మళ్ళీ వారంలో ఒకసారి అట్లా చేస్ త మళ్ళీ ఒక రోజు సాంబార్ అంటే రెండు కలిపి వేస్తానండి పప్పు ఉడకబెట్టిన తర్వాత చారు మొత్తం చింతపండు నానబెట్టి చారు అంతా పిస్కీ పప్పు ఉుదువా తోటి రుద్దిన తర్వాత ఈ చార అల్లో వోసి ఆ గన్నెల నూనె వేసుకున్న తర్వాత ఆవాల జీలకర్ర పోపు గింజలు వేసుకున్నాక పచ్చి మీరపకాయలు ఉల్లి గడ్ లేసి కొంచెం మగ్గాక ముల కడలుగున్న సోరకాయ వక్కలు వేసుకుంటాం అండి మేము, ఏదైనా ఒకటి రెండున్నా కూడా రెండు వేసుకుంటాం.
పెండకాయ వంకాయలు వేసుకుంటార అండి అ
అవి కూడా ఎస్ వేసుకుంటామండి, వంకాయలు కూడా వేసుకుంటాం కాని, ఎక్కువ శాతం అయితే ములక్కాడ వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది.
అవును సోరకాయ
వంకాయ కూడా వేసుకుంటామండి
టమాట ఇస్తారా సాంబార్
చేసుకుంటాము నూనెలా కొంచెం ఫ్రై అయనాక, పసుపు వేసినాక ఈ చారు అందులో పొస్తామండి. బాగా మసాల తర్వాత కరివేపాక వేసుకుంటాము పోపుకే
పాపడాలు
దించే ముందు సాంబార్ మసాలా వేసుకొని దించుకుంటాము, దాని కాంబినేషన్ కు కూడా ఆమ్లెట్ కూడా వేసుకుంటాము, ఒక్కొక్కసారి పాబడాలు కూడా చేసు కుంటాము
అవునా అండి నాకు కూడా పాప్పు చారులో పాపడాలంటే చాలా ఇష్టం అండి, ఆమ్లెట్ తోటి కూడా చాలా బాగుంటుంది టేస్ట్
అవునండి పాపడా లేకుంటే సాంబార్ తినని ఇప్పుడు దిగాదు
అవునండి
పాపడాలు మరి మీరు ఇంట్లో తయారు చేసుకుంటారా, షాప్ లో కొనుక్కొచ్చుకుంటారా
కొనుకచ్చినయ వాడతామండి, ఇప్పుడు మనం చేస్తే అంత కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా రావు కదా ఇగా షాప్లోనే కొనుకొచ్ కుంటాము
కొందరు ఇలా కూడా చేస్తారట కదా రెడీ చేసుకొని హోమ్మేడ్ లెక్క
అవునవును వడియాలు చేసి చేస్తారంట
ఐడియా ఉన్నదా అన్ని వడయాలు ఎట్లా చేస్తారు
లేదండి ఎక్కువ ఐడియా లేదు, అవి ప్రిపేర్ చేసుకున్నాక ఎండపెడతారు రెండు మూడు రోజులుని తెలుసు, ఎండబెట్టిన తర్వాత చేస్తారు కానీ ఎట్లా ప్రాసెస్ అనేది తెల్వది, మీకు తెలుసా అండి
నా కూడా సరిగా తెలవదండి, మా ఆడబిడ్డన అయితే ఇంటికి వచ్చినప్పుడు అన్నం మెత్తగా ఉడకబడేతండి అన్నమ్ మే తెగ రా తర్వాత గట్టిగా పిసుకుతది దానిలో ఉప్పేసి ఓ మాయ ఉప్పు ఓమ తగ్గట్టేసి పీసికి కారాపూసల బోట్టాలు ఉంటాయి కదండి డాంట్లో ఎస్ అది పట్టె మంచం ఉంటది మనకు ఇప్పుడంటే అన్ని బెడ్లు సోఫ ఉండే పట్టే మంత పయ వేసి దాని మీద బెడ్షీట్ మీద కవర్ వేసి ఇ కారపూస గుట్టాలలా ఇది ఉడకబెట్టింది అన్నం మెత్త ఉడకబెట్టింది అందులో వేసి ఏ బ మనం కారపసలు పోసినట్టు పోతుది ఎండాకాలం ఒక రెండు రోజులు ఎండ పెడితే బాగుంటాయండి మనం అన్నం తినే ముంగట టమాటా కార ఏమన్నా వేసుకునేటప్పుడు టమాటా కూ కాంబినేషకు ఈవాడయాలు బాగుంటాయంండి ఒకసారి చెయంగా చూసిన
ఆ హా
పెంట వాడి పాపడలు గురించి అయితే నాక ఏం తెలియదు
ఇవి సగ్గు బియ్యం తోటి కూడా అవి నానబెట్టి కూడా చేస్తారంట
ఆ చేస్తారని అంటారు కా ని నేం చూడలేదు అలాంటి
అవుందే
మీరేం చేస్తారంండి
కచ్చుకుంటాం అండి ఇక్కడ ఒక మా ఇంటి దగ్గర ఒక ముూసలావిడ వస్తుంది ఆయమె అప్పుడప్పుడు అమ్ముతుది ఆయమె దగ్గర తీసుకుంటాం లేకపోతే మార్కెట్ లో డైమండ్ పాపడ అని ఉంటాయి చూడండి
సమోసా
సమోసా డైమండ్ బ్యాట్ షేపు ఇట్ల ఇంతమంది
ఎగ్ జాలు ఉంటాయి ఎగ్ ఎగ్ పాప్ లెక్క ఉంట్ ఉంటది ఏ అది
అవును గప్ చుప్ లాగా వుంటది అవి కొనిక్కచ్చుకొని చేసుకొని తింటాం అప్పుడే నూనెలో కాల్చుకొని
బాగుంటాయండి ఉప్పుకారం చల్లుకుంటార పాపడాలల్లా
లేదండి ఇప్పటి దాక్కనయితే చల్లలేదు
కొంచెం ఉప్పు కారం పాపడాల మీద చల్లుకొని అది ఉప్పు కారం పాపడాల మీద చల్లుకొని అది చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా చిన్న చిన్న పీసులు ఉల్లిగడ్డలు చేసి దాని మీద వేసుకొని కూడా తింటారట అండి
అవి గప్ చుప్ పాపడలేనా అండి
పాపడళ్ళ మీద కొంతమంది తింటారట ఇష్టమైన వ ళ్ళు మనక తినడం అలవాటు ఇంత అయి లేదు
ఎప్పుడు తినలేదండి నేను అట్లా మీరు చెప్తుంటే కొత్తగా ఇప్పుడే వింటున్నా
ఆ కొన్ని ప్రాంతాలలో తింటారు అన్నట్టు ఇన్న అన్నట్టు ఒక తో అదే విన్నాను
పాపడాల ఇవి దద్దోజనం పెరుగన్నంలో కూడా మంచిగా ఉంటాయండి తినడానికి
పాపడాలా
పెరుగన్నంలో కూడా వేసుకొని తింటారు చాలా మంది
షాపులల్లో కూడా ఇట్లా పొడువుగా గొట్టాలు లెక్క ఉంటాయి కదా ఎల్లో కలర్ అవి నచ్చుతాయి అండి మీకు
అవునండి అందులోన అయితే పప్పు చారుది అన్నం కలిపి అందులో పెట్టి అట్లా టేస్ట్ చేసి తినేటోళ్ళం మేము చిన్నప్పుడు
బాగా రుచిగా ఉంటాయి కదా
అవును అట్లా బాగా టేస్ట్ గా ఉంటుండే కానీ ఇప్పుడు అవి రావట్లేదండి బాగా తగ్గిపోయినాయి అవి
అవునా అలానా ఇంకా
తు ఉన్నాయి
రౌండ్ అయ ఉన్నాయి అవి మిషన్ పాపడలు అంటారు కదండి
అవును అవే బాగా వస్తున్నా ఆ
ఇప్పుడు ఏం సున్నారు పనైంద పూర్తిగా
ఇంకా కాలేదండి మా అమ్మ బయటికి వెళ్ళింది అయితే మా నా అమ్మమ్మ కూరండింది
ఏం కూర చేసింది
గోబీ టమాటా వండింది
వంట నీకి చేయరాద
వచ్చండి చేస్తా
మరి మామ్మీ బయటికి వెళ్ళింది ఎప్పుడు వస్తదండి
ఏమో అండి చెప్పలేదు ఇంకా ఫోన్ చేయలే చేస్తా
ఆా హా
కొద్దిసేపు అయ్యింది ఇకా ఫోన్ చేసి మాట్లా
మాట్లాడండి మమ్మి చేస్తాం వంటలు బాగుంటా అంటాయి కదండి
అవునండి మా మమ్మ ఎక్కువ పచ్చళ్ళు వేస్తందిండి పచ్చళ్ళు బాగా వేస్తుది పప్పు చారు కూడా బాగా చేస్తది అందరు ఇష్టపడతారు
చాలా టేస్ట్ గా ఉంటదండి మమ్మీ ఇంకే స్పెషల్గా చెత్తది సరి మీ మమ్మీ పప్పు చారు కాకుండా
ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్లు వేస్తందిండి గోబీ వంకాయ సోరకాయ టమాటా టమాటా నాకు చాలా ఇష్టం అండి గోబీ పచ్చడి కూడా చాలా బాగా వేస్తుంది
అంటే ఉడక పెట్టి చేస్తదా డీప్ ఫ్రై చేస్తద
ఫస్ట్ అవి ఫ్రై చేసి వాటిని మిక్సీ పడతదండి
పచ్చి మిరపగాయలు అవన్ని ఏష
అవునండి
ఓన్లీ కారం ఏ ఎస్తాద ఎండిన కారం
పచ్చిమిరపకాయలు అవి చింతపండు అన్నీ ఏసీగా మిక్సీ పడుతదండి
ఎలా చేస్తారు ఎంత సేపు మాట్లాడినతో ధన్యవాదములండి
ఓకే అండి థ్యాంక్ యి
ఎకేమ ఇప్పుడ నివి